హలో బాగున్నారా అండి
ఉ
షాపింగ్ చేస్తారా మీరు
ఉ
సండే కద ఇవాల ఏమన్నా బయటకి వెళ్ళడ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎట్లా ఏమన్నా పెట్టుకుంటారా?
ఉ ఉ
పిల్లల స్కూల్ లలో సి బి ఎస్ సబస్ అంట బా అయి అప్పుడు వా సి బి ఎస్ సిలబస్ ఉంటారు సిలబస్ చాలా కష్టంగా ఉంటుందండి. మస్తు హడు ఉంటంది పిల్లలు సలు ఎట్లా తున్నారో ఏమో అనిపిస్తుంది తెలుసా.
అవునండి
ఉ
చాలా కష్టం ఉంది సి బి ఎస్ పెట్టారు ఫీజులు పెంచారు
ఫీజులు అయితే అబ్బా ఇవ ఒక్క విషయాంలో ఒప్పుకోవసండి మా ఆయన మాత్రం మస్తు ఫీజ్లా కట్టుకోలేక చచ్చిపోతుండండి పాపం
ఉ అవునా
ఇంతింత ఫీజు ఎట్లా పెడతారండి మళ్ళ సిలబార్స్ కూడా మస్తు కష్ ష్టం ఉంటాది తెలుసా అండి
ఉ అవును
ఉ
ఫీజు లేని కష్టపడతలేక స్టడీ మంచిగా చెప్పాలి కదాండి.
ఉ స్టడ మ
ఏముందండి ఇప్పుడు క్లవ్స్ క్లవర్స్ అయితాలు ఇప్పుడు మళ్ళా మీడిల్ వాలు మీడియమ ఉంటారు. డల్లర్స్ డాళ్లే ఉంటారు వాళ్ళు అ ఏం తగతా వాళ్లే స్కూల్లో అసలు ఫీజులు మొత్తం మంచిగా తీసుకుంటారు కానీ.
ఏమే మొండి
మళ్ళ రూపాయి తక్కువ చేయ్యారంండి ఫీజులు అన్నంతా అట్లా కట్టాలి మాల్ల మలపైయి గట్టిగా అడుగుదామంటే నేమో ఎమ్ సప్పుడు చేయు ఆ స్టడీ మంచిగా చెప్పాలి కదండి. నేను నేను అడగండి మా వైఫే పోతుది. నేను పోతే లొల్లి అవుతుది అందికే మా వైఫ్ నేను పంపిస్తా
అవునా
వాళ్ళు బయపడతారు నేను పోతే ఒకసారి తిరుగుత కథవిన్నలేదండీ హ్మ్
సినిమాలు చూస్తారండి. సినిమలు గిట్ల, ఏ సినిమా చుస్ రండి రీసెంట్ గా
దురంధర్ పార్ట్ వన్
బాగుందాండి
బాగుందండి అప్పుడు సూపర్ హిట్ అయిందిగా సినిమా.
మీరైతే బాగా సినిమాల్ పదై తటటుంది అయితే
చాలా ఇప్పుడు చూడాలి దూరంధర్ టూ చూడాలి. ఉత్సాద్ భగత్ సింగ్ చూడాలి
హీరో ఎవరండీ
హీరో రణవీర్ కపూర్ అండి ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణండి
పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆ మీరు.
చిరంజీవి ఫ్యాన్.
ఆహా
ఇంకా చిరంజీవి ఫ్యాన్ అన్నాక పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయితాం ఆటోమేటిక్గా అవునండి హమ్ చెప్పండి ఇంకా
ఇంకా చెప్పాలి మీరే
మీరు చూస్తారా మూవీస్
ఎంత బడ్జెట్ పెట్టిందండి సినిమాకి పవన్ కళ్యాణ్ సినిమాకి
ఈ మధ్యలో ఏమి చూలేదండి ఏం సినిమా చూసినా ఆయనది వకీల్ సాబ్ ఊ చూసినట్టుంది
ఇన్ని ఇన్ని కోట్లసలు విల్ల దగ్గర ఉంటాయి కదా విలు అ కడతార కడతారా అండి పన్ను కడతారా
కడతారంది
జీ ఎస్ టి, జీ ఎస్ టి, కడతారండీ
జీ ఎస్ టి, కాదండి ట్యాక్స్ అంటరు దాని
ట్యాక్స్ ట్యాక్
ఉ ఇన్కమ్ ట్యాక్ సన్ రూ అన్ని
ఇన్కమ్ ట్యాక్స్ అవును
కట్టకుంటే వాళ్ళు బడ్జెట్ బాగా తీసుకుంటారు కదా మూవీస్కి కట్టుకున్న ఎంక్వైరీ ఎంక్వైరీ జరుగు అన్ని పోతాయి కదండి కడతర్ అందరూ హీరోలు కడ తరు ట్యాక్స్ లక్షకి సమ్థింగ్ ఎంతో ఉంటదండి మూడు వేల ఏమో ఉంటది లక్షకి ఉ అట్లా కోటి రూపాయలకి మూడు లక్షలేమో ఉంటది
అంటే ఆ మామూలుగా వీళ్ళకి లక్ష లక్షలు సంపాదిస్తారు కదా హీరోలు ఒక కోట్లు కోట్లు అంటే ఆ యాభై లక్షలు లక్ష అట్లా కడతారా
కడతారండి కోటి రూపాయలకి ఇప్పుడు ట్యాక్ టెన్ పర్సెంట్ ఉంటే ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే టెన్ ల్యాక్స్ ట్వంటీ అంటే ట్వంటీ ల్యాక్స్ పర్సెంటేజ్ ఉంటదండి అట్లా
ఆహా ఎంత ఆహా అవునా ఇవన్నీ మరి దా సినిమా లో ఆ డ్రెస్ లు ఇవన్నీ కా డబ్బులు పెట్టే కొంటారా అండి ఇవన్న అంటే రెంట్ తెచ్చుకుంటరా
రెంట్ తీసుకుంటరు రెంటు రెంట్ తీసుకుంటరు
మళ్ళీ ఇంకో సినిమాలలో కనపడవు కదండి వేసుకున్న బట్టలు మరి ఇవి మరి వాటిని ఏం చేస్తారు
ఇప్పుడు ఎట్లుంటది అంటే ఆ ఫ్యాక్టరీలు షాపింగ్ మాల్స్ ఉంటాయి కదాండి
ఆ ఆ
ఆ అట్లా తెచ్చుకొని వాళ్ళకి మళ్ళీ ఇచ్చేస్తారు వాళ్ళకి క్యాచ్ వస్తది కదా
ఆ క్యాష్ వసేది కరెక్టే దాన్ని ఎవరు వేసుకోగా నేను ఎప్పుడు చూడలే అంటే ఇప్పుడు ఒక సినిమా వాళ్ళు ఇప్పుడు సినిమాకి రెంటు తెచ్చు కున్నాం అనుకోండి ఆ మరి ఇంకో సినిమాలో ఆ బట్టలు వేసుకోరు కదా మరి ఇప్పుడు బట్టలు వేస్ట్ అయినట్టే కదా ఇప్పుడు ఒక హీరో వేసినాం
అవునండి ఒకసారి ఏసుకు కుంటే మళ్ళీ కంపెనీలు పోతాయి కదా అండి మళ్ళీ ఇప్పుడు షాపు వాళ్ళకు వస్తాయి అవి అమ్మేస్తారు కదా వాళ్ళు ఎందుకు లాస్ వస్తాయండి కొత్త ఇప్పుడు కొత్తయి కదండి ఒకవేళ ఏమన్న షూటింగ్ వర్క్ పర్పస్ అంటే ఒక గంటసేపు ఉంటది గంతే ఎమ్మడం మళ్ళ తీసుకొచ్చి అడేస్తారు లేకుంటే ఇప్పుడు బయటళ్ళే షాపులు ఉంటాయండి రెంటుకు ఇచ్చే షాపులు అట్లా వాళ్ళకు కూడా బెనిఫిటే కదా
అట్లంటరా
ఎటు చూసినా లాభం లాభం ఏ నష్ తమేం ఉండదండి మ్మ్ తెలివి ఉండాలి సంబదించుకోవాలంటే
అందుకే వాళ్ళు బాగా సంపాదిస్తారు కదండి హ్మ్
వెల్కం టు
అందుకే ప్రొడ్యూసర్లు కూడా బాగా పెడతారు కదా అండి
అందుకే వీళ్ల కింద కూడా ఉన్ అండి మనం ఇప్పుడు దాన్ ఏవంటారు టైల్రింగ్ జస్ట్ మనమే డిజైనర్స సగం చేసిన అమే
హ్మ్
సిగమయ్య లూజు, టైటైనా టక టక దీస్ పార్ ఇచ్చేస్తారు హ్మ్ ఇట్లా ఉంటది సెట్ గానీ అన్నీ సెండ్ జేసిస్తరు
హ్మ్
వాళ్ళగుడ డబ్బులుంటాయి నెలకింతని.
హ్మ్
కింద లేదంటే నెలకింద అన్
హ్మ్ హ్మ్మ్
హ్మ్ మంచిగ ఉంటది
నిజమేనండి మీర్ జెప్పింది
హ్మ్ బోరు కొడుతుందండి ఇటు ఆకలి అవుతుంది ఇటు బోర్ కొడుతుంది. మా మరద రహ్మ్ వాళ్ళొచ్చిన టైం పాస్ అయ్యేది మ మరదళ్ ఒచ్చిన వాళ్ళు కూడ వస్త రాలేదండి అంటే నే బాద్ బైటికెళ్దాం అనుకుంటే వాళ్ళు రాలేదు
ఓ
హమ్ సూడాలి మధ్యనామ్ వరకు ఏమన్నా ప్లానెస్తే పిలవాలి వాళ్ళని ఆ మా వైఫు వాళ్ళిద్దరి సిస్టర్స్
ఊ, మీక్ బాగా ఊ ఇష్టమట్టుంది మీ వైఫ్ అంటే బా చెప్తున్నారు, మీ వైఫ్ గురించి.
ఇష్టమే. వాళ్ళకన్నా మా మర్దలు ఎక్కువ ఇష్టం నాకు
ఊహు
మా వైఫ్ గయ్యాలి
ఔనా?
ఊ, కాని మంచిది.
ఊ
ఊ సూర్యకాంతం టైప్
బాపం
పాపమా, నేనా? ఆమ?
మీరు ఆమె
అయిపోయింద అండి కూర
లేదండి ఇంక ఉడుకుతుంది అదే కొద్దిగా టైం పడతాది
పాపం మీ ఆయనకి ఆకలి అవుతుంది కదండీ లేట్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ
మా ఆయన ఆల్రెడీ ఇట్లీ తినేసాడండి మేము వన్ కట్ల తింటాం వన్ వరకు నేను కంపల్సరీగా వండేస్తా అంత లేట్ కాదు
అవునా
హు
ఏమో నాకు ఉత్తప్పుడు ఆకలయదు కానీ సండే వస్త నాకు మాటి మాటికి ఆకలైతుందండి ఎందుకు
ఖాళీగా ఉంటే అదే పని ఉంటదండి కాళీగా కాళీగుంటె అట్లే ఉంటది
అవునా నేను పనిలోకి వెళ్తా నాకు మరి ఆకలి కదండి ఎందో మరి ఇంట్లో ఉన్న మాత్రం గంట గంట కి ఆకలవుతూనే ఉంటది
అవునవును
హు అవునండి
హు
చెప్పలేండి ఇంకేం సంగతుల అండి ఏం చేస్తున్నారండి పిల్లం చేస్తున్నారండి మీ ఆయన ఏం చేస్తున్నారండి అందరు ఉన్నాండి ఇంట్లే
అయ్య ఉంటానే ఉంటారండి ఏదో ఒక పని చేసుకు చకుంటేనే ఉంటాం అందరం ఒక దగ్గర అంటే పని ఉన్నది కద నేను వంట వండుతున్నా నేను ఇంట్లో ఉన్నా
ఊహ మీ ఆయన లేరండి బయటికి వెళ్లారా అంటే
ఆ ఆయన ఎప్పుడు సల్లే సల్లే సల్లే సెల్ చూసుకుంటు ఇంట్లో ఉంటాడు అవున నాతో మాట్లాడే టైమే దొరకదు ఆయనకి బొత్తిగా నేనంటే ఇష్టం ఉండదండి ఫస్ట్ పోనీ లే అండి అన్ని కష్టాలు నాకే వస్తాయి
వామ్మో నిజమా అండి
ఆ
పాపం ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలుస్తాలేమో తలుచుకుం భయంగానే ఉందండి చిన్నప్ప ఇంతేనా అండి పెళ్లఅయినంక ఇంతేనా అండి చిన్నప్పటి ఇంతేనా పెళ్ళనంక ఇంతేనా మీకే
మాకు ఆవిడ ఇష్టం లేదు.
మేము కష్టం కష్టపడుడు
ఎవరు
మీరు హలో
హ్మ్ చెప్పండి
హ్మ్
చెప్పాలి
మేము మా బా మాబైపు కూడా కూర ఉ ఉంటుంది ఇంకా కాలేదు నాక్కూడా ఆక్ లవుతుంది పొద్దునేం తిన్లేదు.
హ్మ్
హ్మ్ ఆకలవుతాది నాగ్గుడా
హ్మ్ హు
కారం ముట్టుకు కొట్టట్టున్నారె
అవునా
హ్మ్
హ్మ్ హు